హలో
శ్రీజ బాగున్నావా
ఆ
బాగున్నావా శ్రీజ
పేరు పెట్టి విలువద్దుదు కదా చెప్తే అర్ధం కదా అక్క
అయ్యో ఇది కాల్ కాదు
అయ్యో అడిగి వస్తే మూతి ముక్కు అన్ని పగులుతాయి
మొన్న మిర్ మీరు మీ ఫ్రెండ్స్ ఎక్కడికో ట్రిప్కి వెళ్లారంట
ఎవరెవరు ఎవరన్నారు
గోల్కొండకి వెళ్లారని చెప్పారు అదే ఎలా ఉందా అని కాల్ చేసా కోల్కుండా బాగుందా విజిటింగ్
బాంది నువ్వుడు పోనా ఉంటా
నేను వెళ్ళా మా ఫ్రెండ్స్ తోటి నేను వెళ్ళా మా ఫ్రెండ్స్ తోటి
ఎప్పుడు
ఒక ట్వంటీ డేస్ అవుతుంది
ఏమేం చేశారు
బాగా తిరిగినం అది మొత్తం తిరిగినం కాళ్ళను వచ్చినాయి మంచిగా చాలా అంటే చాలా అది చాలా డిస్టెన్స్ ఉంది మొత్తం చూసేసి తిరిగేసి వచ్చినాం కానీ మంచి మెమొరీ
ఇక్కడ సైడ్ది
గోల్కొండనా మెహదీపట్నంై మెహదీపట్నం సైడ్ ఎతుంది
ఆ
ఆ ఇంకా ఎక్కడికైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా
అ లేదు నువ్వు
ఏం లేదు ఎగ్జామ్స్ ఎప్పుడయిపోతాయి మీకు తె అకాడమిక్ ఎగ్జామ్స్
మలో
మేలో
ఉ
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమనా రాస్తున్నావా
రాస్తునా నువ్
ప్రస్తుతానికి ఏం రాయట్లేదు ప్రస్తుతానికి ఏమి అనుకోలేదు
ఆ
జాబ్ ప్రిపరేషన్ లో
ఏంద కాల
మొన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన జాబ్ కి సంబంధించింది దాని రిజల్ట్ మే లో వస్తాయంట
మేలో వస్తాయా
హ
ఎ ఏప్పురు
యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి కదా
అసలు నింజరోలు అయింది అసలు అందులో
మేంజా రోల్ ఏంటంటే ప్రెషర్స్ క ఇచ్చేది ఆ ప్రెషర్స్ కి ఫోర్ ప ఫ్ వెల్పి ఇచ్చి ఆఫర్ చేస్తారు జాబ్
ఇంకేమో రోల్స్ ఉన్నాయి కదా అందులో
డిజిటల్ ప్రైమ్ డిజిటల్ ప్రైమ్ అంటేనేమో ఆ ఫ్రెషర్స్ కాకుండా ఎవరైనా కూడా కోడింగ్ అవన్నీ కంప్లీట్ చేస్తారు హైయెస్ట్ స్కర్ తతి నైన్ లక్స్ టు ట్వల్ ఎల్పిఏ
ఆహ
పాలకి కానీ అది ఎగ్జామ్ క్రిటికల్ ఉంది టైమ్ సరిపోవట్లేదు అంటే వన్ మినిట్ ఒక్కొక్క క్వశ్చన్ పెట్టే అదే హలో
ఆ చెప్పు
నువ్వు చెప్పాలి నేనే మాట్లాడుతున్నా
ఏముంది చెప్పాలా ఇగ నువ్వే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి ప్రిపేర్ అయితున్న
ఆల్ ద బెస్ట్
థ్యాంక్ యూ పోతున్వ కోలేజ్కి
అర్ధం కాలే
కాలేజ్ కి పోతున్నావా అంటున్నా
వెళ్తున్నా నువ్వు వెళ్తున్నావా
పోవట్లే
ఏం చేస్తున్నావు మరి మీ క్లాసెస్ ఉండవా
ఉండవు మి క్లాసెస్ జ జరురుతుమయాయా
మాకు ఏం జరగవు గాని ప్రాజెక్టేషన్స్ ఉంటాయి.
ఆ
ప్రాజెక్ట్ సెషన్స్ ఉంటాయి మాకు
ఏముంటంది అంతగానం రోజు ఎక్స్ప్లెయిన్ చేయాలా మీ ప్రాజెక్ట్ గురించి
మా గైడ్ అటువంటి వోడు దొరికిండు ఆయనకి ఊరికే ప్రోగ్రెస్ చెప్తూ ఉండాలి బట్ మా పని కంటే ఆయన పని ఎక్కువ చేయాల్సి ఉంటది